బాగునం అండి మీరు బాగాేనా ఏం చేస్త ఓహో
ఏం లేదండి ఇప్పుడే లంచ్ చేసామండి అలా కూర్చ కూర్చున్నాం మీరండి
నేను మీటింగ్కి వెళ్ళి వచ్చిన
అవునా
ఉమ్
ఆ లంచ్ చెస్ సరే అండి అవునా ఏం చేసారంండి ఈరోజు మరి
ప్రసపప్పు టమాటా ఉమ్ పెసర ఉప్మా మా త వంకాయ కూర
అవునా
మీరు
ఓహో మేము ఈ రోజు పప్పు చార్ చేసామండి ఈ రోజు ఫాస్టింగ్ అండి పప్పు చారు చేసామండి ఇంకా బీరకాయి కర్రీ చేసినం అండి ఆ ఆ తిన్నాం అండి ఇందాకనే తిన్నాం ఇంకా సాయంత్రం ఏమైనా టిఫిన్ అండి ఇక మ్మ్ ఎక్కువ అంటే చపాతి చేస్తామం అండి ఈవినింగ్ ఆ ఎకువ ప్రతి ఈవినింగ్ చెపాతి చేస్ తాము ఆ మర్లే కుంటే లేకపోతే ఉప్మా అయినా లేకపోతే తీయ టి తీ చేస్ తీయేటి అట్లేస్తాం కదాండి మనం అదేం గోధుమ పిండితో ఆ అట్లయినా వేసుకుంటాం ఆ చేసుకుంటామండి అప్పుడుప్పుడు కారం మీ అయినా లేకుంట సర్వ పిండ్ అయినా
ఆ మేము కూడా సర్వ పిండి పెడతాం బియ్యం పిండి తో సేనా సర్వ పిండి
ఆ బియ్యం పిండితోనేగండి
మేం కూడా బయ్యం పిండి తో టే పెడుతాం అక్క రోయ మే స్ స మరి మీరూ
మేము అందులో కరివె ప్ పాకు ఉల్లి ఆ ఉల్లిపాయలు మళ్ళీ కొంచం అదే అండి ఎల్లిపాయల్ తీసి జీల్కర దంచి యా ట్లా కరివేపాకు కొత్తిమీరు కొంచెం ఓమా జిలకర ఇవన్నీ ఏసి మంత్ చ్చ కల్పి కొంచెం లైట్ గా ఆయిలు అంత అదే ఉప్పు ఖారం ఇవన్నీస్ సి హా కలిపి ఇ గంజుకి కొంచెం లైట్ గా ఆయిల్ పెట్టేస్ టి అది మంచిగా వొత్తి దనిక్ కొంచెం ఆ లైటు గిట్లా ఉండి లేనట్టాయిలేసి పెడతామండి
అంతేనా వచ్చేస్తదా నేను గంజుకు వెట్టాను గంజు పిండి అంటది గని నేను గంజు పెట్టాను. మామూలుగా ఇట్లా పెనం పెనాంకు వెడ్తా
ఆహా పెనం కు పెడతారా
ఆ పెనం మీద పెడ్తా అన్నేస్ చ నేను గుడా పల్లిల నువ్వులు తర్వాత అల్లం వెళ్ళిపాయ పేస్ట్ చేస్తా
ఆహా
పచ్చిమిర్చి సన్నగ తరిగి అవును పచ్చిమిరపకాయ్ సన్నగ తరగడము ఉల్లిపాయ దరగడం
ఆహ
ఏసేస్ కాకపోతే పెన్నె ముతి పెడ్తా కందుకు పెడితే నాకు రాదండి ఎందుకో మ్మ్
అవునా
ఇ మ్మ్ వస్తుందిట్ల అ
అప్పుడప్పుడు పెట్టిస్తామండి మప్ పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ స్లాయిస్ సర్వపిండి లేదంటే అప్పుడప్పుడు పక్ కోడి ఆనియన్ పకోడి పాలకూర పకోడి కొంచం ఇది ఆయిల్ ఫుడ్డు కదండి ఇదప్పుడప్పుడ్ సమో ఈ చపాతిలు ఈ ఇవి ఇవియితే మార్నింగ్ టిఫిన్ కట్లా
అవునా మేమైతే మామిడి ఆ ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ లో రసం చేస్తడు రసం చేసి చెప్ చపాతి రసం లేకుంటే చపాతి పూరి ఆ చప్పతి కూరన్నా చప్పతి రసం అన్నా కంపల్సరీ ఆ వే అవును అవును దానికి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టించి తర్వాత ఇగ చల్ల చల్లగ తింట
అవునా మా సైడ్ కూడా చేస్తారండి చె పాతి రసం
చేస్తారా
హా చేస్తామండి
హుమ్ నరేష్ ఏం చెస్ శర్మత్
ఆ ఏంటండి
కర్రీ ఏం చేసారండి కర్రీ ఏం చేసారు ఈరోజు
సరేండి పప్ చారు బీరకాయా ఆ బీరకాయ హుమ్
అ
ఆ పెట్టేసినమండి మామిడికాయ మామిడికాయ పచ్చడి పెట్టినాం మీరు పెట్టారా అండి అవునా
ఆ మీరు చికెన్ పచ్చడి పెట్ రండి
చికెన్ పచ్చలీ ఇదన్ ఇంత వరక్ అయితే ఎప్పుడు పెట్టలేదు కాకపోతే మా రిలేటివ్స్ లో పెడతారు ఆ తను చి ప చల్లు అవేమైనా ఆర్డర్స్ తీసుకొని పెట్టేసి వాళ్ళకు డెలివరీ చేస్తదన్నట్టు ఇంటికి ఆ ఇ మళ్ళీ ఇద ఏంది పిండి పద పిండి వంటలు ఉంటాయి కదండి మురుకులు కార మిక్స్చర్ ఇట్లాంటివి అన్ని చేసి ఆ హోమ్ డెలివరీ చేస్త రండితను
నేను హోమ్ డెలివరీ చేయగాని ఇలాంటి తినడానికి చేసుకుంటా చికెన్ పచ్చడి కంపల్సరి ఇస్తా
అవునా ఆ పిల్లలు చాలా ఇష్టంగా దీనికి టారండి
అవును నాకు ఎందుకో నచ్చదు కా మే కొద్దిగా గట్టిగా ఉంటది కదా ఉక్కది నూనె కానీ పిల్లంది తింటారు ఇష్టంగా తింటారు వాళ్ళు
స్తారా అండి నాన్ వెజ్ మరి
ఆ చేస్తానండి మటన్ బాగా చేస్త చేస్తాము
ఆహా
మటన్ మటన్ కర్రీ బాగా
ఆహా ఆ ఫిష్ తింటారాండి ఆహా అవునవును కళ్డ్ళకి చాలా మంచిది కదాండి
ఇంకా
పిల్లలు తింటారా అండి మరి ఇష్టంగా ఆ తింటాం మేము కూడా ఫిష్ ఎగ్ ఫిష్ డైలీ ఎక్కువగా నా ఆది ఏంది ఎగ్ ఒక గురువారం శుక్ర శనివారం మాత్రం తినమండి ఇక మిగతా రోజు ఆ మిగితా రోజు మాత్రం బాయిల్డ్ ఎగ్ తింటాం సండేస్ మ మాత్రం
మ్
ఫిష్ మాకు మాకు పక్కనే వాగుంటదండి అప్పుడే బట్టి అమ్ముతారు అన్నట్టు మనకు అప్పుడే బట్టి ఆ ఒక ఆ మన ఉంటాయి మళ్ళీ అప్పుడప్పుడు ఫిషెస్ అవయితే ప్రాణంతోనే ఉంటాయి అవైయితే ఇంకా మంచివి కదండి హెల్త్ కి అట్లా వెనస్డే వెడ్నెస్డే చేస్తే కింత అవి అవి చేస్తాం
అవునా మీరు వేప్పడు చేస్తారా చేపలు చెపలుపుడు
ఇష్టం కొన్నేమో ఇట్లా ఫస్ట్ వేపిస్తామండి వాళ్ళకి ఆయిల్ ఆయిల్ ల మంచిగా ఇలా మాగ్నేట్ చేసి ఇంకా పసుపు కారం అల్లం పేస్ట్ ఉప్పు నిమ్మరసం ఆయన్ని కలిపి కొంచెం ఆయిల్ ఫ్రై చేసి వాళ్ళకి ఇస్తామండి ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అలా చేసి మిగితా అంత అదెంటి చింత వండేసి చార్ పుల్సు బెడతం ఆ పుల్సు పెడతామండి
ఆ అవును మేము కూడా అట్లనే ఇస్తాం కానీ పిల్లలకి అలాంటి భయమైతే ఎమ్ ఉండకూడదు
ఆ అవునండి
ఇప్పుడు మస్తు కష్టం
మస్తు అవున అవును కష్టమైతే ఇంక చిన్న చిన్న పిషన్ అయితే ఇంకా చాలా ము లూ ఉంటాయి అండి ఇంకా చెప్పాలండి ఎండ ఇలా ఉందండి ఈరోజు ఎండేలాగు ఉంది ఈరోజు
ఎండ బాగానే ఉన్నది అటు పోయిచ్చేసరికి చక్కర
అయ్యో నిమ్మ రసం ఏమైనా తాగుతున్నారాండి మ
ఆ ఓ ఆర్ ఎస్ ఉందిగా నిమకాయలు రసం దాగినవ మామిడి పండ్ల ఫ్రూట్ ఫ్రూట్స్ జ్యూస్ ఉండే అది తాగిన కొద్దిగా ఉమ్
ఈరోజు మీరు చాల విపరీత మత్తంగా ఉందండి ఎండనైతే
బాగుంది
వు మేము కూడా జ్యూస్ వేసుకొని పెట్టుకున్నామ అండి ఈ రోజు కరబుజ్ జ్యూస్ చేసాము మస్క్ మిలన్ ఉంటది కదా దాన్నీ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము ఇప్పుడే లంచ్ చేసాం కదా ఇంకో వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తాగాలి ఇగ సమ్మర్ లో అప్పేపోతే అంతే కదండి
అంతే అంతే మనం ఎంత లీక్ లిక్విడ్ పదార్థం తీసుకుంటే అంత ఇై
ఆ అ అదే అదే మనం డడిహైడ్రేట్ కూడా కాకుండా ఉంటాం ఆ
ఇంకేం విశేషాలు చింతకాయ పచ్చడి ఒక మాడికాయ పచ్చడి పెట్టిండు చింతకాయ కాయా
చిన్ ఆ చిన్ అది పండుమిర్చి పచ్చళ్ళు పెట్టినాం అండి కాకపోతే టూ మంత్స్ బ్యాకే పెట్టినాం మేము మాకు తోటు ఉంటదండి ఆ మీరు మీరాపకాయలా తోట ఉంది దాంట్లో ఇంకా పండి నా కొద్ది కొన్ని కొన్ని అదే ఆరబెట్టక ముందే ఆరబెడితే కారం పట్టిస్త తర్ కదా ఆ కొంచం ఇట్లా ఫస్ట్ ఎండాకాలం స్టార్టింగ్ లో ఒక టూ మంత్స్ బ్యాక్ గే ఆ పండూ అయ్-యా పండుమిర్చి ఆవ్వడంతోనే పెట్టిన్రు పెట్టాం మేము కూడా మ్ పెట్టేసినాం ఆ ఉసిరికాయ పచ్చడ పెట్ దినం ఒకతే ఎంతండి ఒక టూ మంత్స్ కి టూ మంత్స్ వరక్ పెట్టినం అంతే
అంతేనా ఎందుకు మిరపల వచ్చడి వన్ ఇయర్ ఉంటుంది కదాండి
ఎక్కువ పెట్టలేదండి మామిడికాయ పచ్చడి ఉంటంది కదా ఈ ఆ పచ్చడి ముంది ఇవే తి
అంతేనా హ ఆహా మేము ఉంచుతాం ఎట్లా బి ఆ పే-పెన్న తే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వార్ నిలువ పచ్చడిలాగుంటుంది తం మేము పచ్చడి పెట్టంగానే మేము ఫ్రిడ్జ్ లో పెడతాం మామిడికాయ్ పచ్చడి కూడా ఫ్రిడ్జలో పెట్టి ఉంచుతాం
అవునా కరాబ్ కాకుండా ఉంటది కావచ్చు కదండీ
కరాబ్ కాదు అసలు మనం ఎట్లా ఏ రోజు పెట్టినా పచ్చడి కలి ఆరోజు లాగా అట్లనే నిజంగ సరే అమ్మ సరేమ్మ ముక్క కూడా చెదిరిపోదూ పతిగా ఉంటది ఆ మేము బయట పెట్టాం అన్నట్టు మామిడికాయ పచ్చడి కూడా చిన్న చిన్న డబ్బాల్లలా ప్యాక్ చేసేసి ఇజ్జులో పెడతం ఒక నాలుగు బత్ ఫ్రిజ్ లొ మ్ ఆ హ్మ్ ఆ ఎంత జాడీలున్నాకా ఎంత జాడీలు ఉన్నా మెత్త ముక్క పడతాది అండి రెండు నెలకి చూడండి మెత్త ముక్క ఒకవడు ఈసారి మీరు ట్రై చేయండి ఒక అర కిలో న రెండు కిలో కేజీలో లో పక్కకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోనా ఇ వన్ ఇయర్ కూడా మన ముక్క ఏ రోజు కొటినము కొట్టిన ముక్కలగానే గట్టిగా ఉంటుందిది
అవునా ఓకే అండి తప్పకుండా ట్రై చేస్తాం అండి
సే ఓకే అండి బాయ్